హలో హలో క్క
హేయ్ మా
ఏం చేస్తున్నారు అక్క ఎలా ఉన్నారు
పిల్లలకి ఎగ్జామ్స్ కదా స్టడీ మే చదివిస్తున్నాము
ఓకే చదివిస్తున్నారు ఆ మా పిల్లలు కూడా దాంట్లోనే ఉండారు ప్రిపరేషన్ లోనే
అంటే మార్నింగ్ అర్లీ మార్నింగ్ ఇంకా లేవాలి కాబట్టి ఆప్పుడు ఎగ్జామ్ చ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి వాళ్ళకి నైన్టీన్త్ వరకు
ఆహా
కానీ ఈ రోజు సోషల్ ఎగ్జామ్ అంటే సోషల్ ఎగ్జామ్ ప్రిపరేషన్ చెప్పపిస్తుంది
మ్మ్ తినారక్క
నేను పిల్లలకు పెట్టాను
మీరి ఇంకా తినలేదా
ఆ లేదు
ఏం చేస్తారు ఇవాళ
ఈ రోజు వెజ్జే చేసామ్మా
మ్మ్ హూ వెజ్జ
మీరేం చేస్తారు
ఇవాళ నేను చికెన్ ఫ్రై చేశాను ర రసం పెట్టాను వంకాయ కర్రీ చేస్తాను తను ఇంకా తినాలి పిల్లలు కూడా ఇప్పుడే ఇప్పుడే ఇప్పుడు వరకు హోంవర్క్స్ ఉంటే రాసుకున్నారు ఎగ్జామ్స్ ఉంటే చదువుకున్నారు ఇప్పుడే లేచారు పైకి పోన తినేసి మని కాసేపు వాకింగ్ చేసి మ పడు కుందరువాకు వాళ డాడీ ఇంకా రాలా వల డాడ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం అన్మాట
అవునా ఏం జేస్తార్ అన్న
ది పనస్ సోనీక్లో జాబ్ జేస్తారు ప్రమోటర్ డిస్ట్రిబ్యూటర్ అనమాట పిల్లలు పెద్దమ్మాయి వచ్చి ఇద్దరు ఆడపిల్లలు పెద్దమ్మాయి వచ్చి ఎయిత్ క్లాసు చిన్నమ్మాయి వచ్చి ఫిఫ్త్ క్లాసు
ఊ
ఊ
ఇంకేమ్ మీరేమన్నా జాబ్ జేస్తారా
ఆ లేదు అక్క నేను హౌజ్ వైఫ్ ఇంట్లోనే ఉంటాను
ఊ ఉ మ్మ్
ఇంగా మొక్క మీరు హౌజ్ వైఫా జాబా ఎక్కడన్నా
హౌస్ వైఫే అండి ప్రజెంట్ హౌస్ వైఫ్ చిన్న పిల్లలు గాబట్టి ఇంటి దగ్ ఇంటి దగ్గరేండి పాపకొచ్చి ఫిఫ్ తీర్ జరుగుతాంది బాబుకొచ్చి ఎయిత్ ఇయర్ సర్ మార్చికిి ఆ అవును ఈ సార్ మార్చకి ఫిఫ్ త్ కంప్లీట్ ఐపెయి సిక్స్త్ బడి ఫస్టక్లాస్ కి ఎల్తాది పాప
ఓ ఈమంతా
ఆ ఈమ
ఓకే ఓకే హ్యాపీ బర్త్డే అడ్వాన్స్ మీ పాపకి
థ్యాంక్ యూ అండి
ఆ
ఇంకేం చప్ పలి
ఎలా ఉన్నాయి మీ ఊర్లో ఎండలు
సమ్మర్ గదా స్టార్ట్ అయినయి
ఉమ్ మాక్ కయితే ఇప్పుడే ఉక్కుపోతా చాలా భయంకర రంగా ఉంది
వర్షాలు ఎక్కువ పడ్డాయి కాబట్టి సమ్మర్ గుడా ఎక్కువగానే ఉంటది
ఆహా అవునవును ఉహు లాస్ట్ టైము వర్షా లెక్ వున్నాయి గదా ఉహు ఎండలు ఇప్పుడే ఇలాగ్ ఉంటాయి అంటే ఇంకా
ఉగాదికి ఎక్కడెంత తున్నారు
ఇంకా ఏం ప్లాన్ చేయలేదు ఉగాదికి చేేల్ మా ఆయన్డుకు కనుకోవాలి ఎక్కడికన్నా టెంపుల్ క వెళ్తాము ఫ్యామిలీతోో పాటు నార్మల్గా టెంపులు ఏదైనా దగ్గర్లో ఎక్కడైనా విజిట్ చేద్దాము అని అనే మనకి తెలుగు సంత్స్రం అదా
ఉ అవును ఫస్ట్ ప పడుగ అంటే ఫారినర్స్ కి నియర్ ఎలాగో మనకు అలాగ అనమాట
క్కుగాదలాగా న్యూ ఇయర్ సెలిబ్రషన్ న్ చేసుకున్నట్టు ఉగాది సెలబ్రేషన్ చేసుకోరు కదా న్యూ ఇయర్ ఉన్న వల్్యూ అదే విదేశాల పండుగలన్నీ ఇక్కడ మ మన అంగరంగ వైభవంగా చేసుకుంటాము ఆ మనే మనమైతే మాం వాళ్ళు అట అట్లా చేసుకుంటాం మనం
అంటే మీరు ఉగాది పచ్చడి ఎలా చేస్తారు సారు
మేము మామిడికాయలు ఉంటాయి కదా చిన్న చి చిన్న ముక్కులు ముక్కులుగా కోసేస్త కొనీ అందులోనే ఉప్పు చిన్న పెద్ద పండు పచ్చిమిిర్చి వేప పూతా అన్ని షెడ్ రుచులు కలిపి కొంచము లిక్విడ్ లాగా అయ్యేలాగా చేసుకుంటాము
ఆ
ఆ వాటర్ వాటర్ కప్పు ఆ మరి అంత లిక్విడ్ అయితే చెయ్యము కొంచెం నార్మల్ గా ముందుగా ఉండేది అంటే కాయలుగా ఎత్కొని తింటారు కదా ఆ టైప్ చేస్తారు ప్పమన మాట ప పచ్చడి ఆ థిక్నెస్గా లిక్విడ్ టైప్ అయితే చేయలేదు చాలా మంది లిక్విడ్ టైప్ చేస్తారు అదా
అవును ఎక్కువ పలుసుుగా చేస్తారు కొంతమంది
మీర ఎలా చేస్తారు
మేము కొంచెం లిక్విడ్ గా లిక్విడ్ గానే చేస్తాం
ఆహా
చింతపండు రసం పలుసగా వేస్తాం ముద్ద ముద్దగా వేయము పలుసగా వేస్తాం
అందులో వేస్తార అన్నమాట ఆహా ఓకే ఓకే ఓకే
అ
ఇంకా మీరు మీరెక్కడికి వెళ్తున్నారు చిన్నమ్మాయి ఫిఫ్త్ చదువుతుంది ఇప్పుడు
అవునా మేమి ఇంకా ఏం ఆలోచన చలేదు మా ఆయన ఇంకా టైల్స్ కాంట్రాక్ట్ వర్కరు
ఆహా ఏ వర్ టైల్సాది ఇంటిక వేస్తారు అద టైల్స్ ఓకే ఓకే బిల్డింగ్స్ కూడా వేస్తారా అక్క ఓన్లీఓ
కాంట్రాక్ట్ తీసుకుంటాడు
ఆహా ఆహా
ఉ
ఆ
ఇంకా ఆయన ఇంకా ఏమి చెప్పలేదు కాబట్టి
హ
అందుకని అంటే గుడికి వెళ్దామంటే వెళ్దాం లేదటికి వర్క్ ఉంటే న ఆయన పనికి వెళ్ళిపోతాడు ఇంకా నేను పిల్లలు ఎక్కడన్నా ఇం ఇ టెంపుల్ ఇక్క దగ్గర లో నియర్ బై ఉండే టెంపుల్స్ స్ట్వాలి ఆ ంది బట్ మేమే వెళ్లే వచ్చేస్తాం
ఆహా ఏదేముడంంటడి ఇష్టం మీకు
నాకు ఈ మధ్య ఇంత ముందు వెంకటేశ్వర స్వామి ఎక్కువ ఉన్నాడు ఇప్పుడు ఎందుకో శివుడు ఎక్కువ
ఆహా మా ఆయన కూడా అదే అంటున్నారు రఋషి శివుడు మీద ఎక్కువ భక్తిలు పోతా ఉందంతా ఆయనకి శివుడు ప్రతి రోజు ఇక్కడ మా ఇంటి దగ్గరలో శివాలయం ఉంది ప్రతి రోజు అక్కడికి వెళ్ళి చేసుకుొని ఆ తర్వాతే డ్యూటీకి స్టార్ట్ అవుతాడు అయినా ఇంక నేనైతే బాబాని గలుస్తా తను సాయిబాబ అని చాలా ఇష్టం ఆయన అంటే నాకు ఆయన నామస్మరణ కూడా వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు నోట్లు ఆటోమేటిక్ గా కాకపోతే నా ప్రొఫైలు నా డీప్ వీళ్ళన్నీ శివుడే ఉంటాడు
ఆహా ఓకే ఓకే
ప్రపంచాన్ని లేదే ఆయన కదా అలా ఏం లేదు మరి ఎందుకో ఆయన చూసిిన వెంటనే పెట్టుకోవాలి అనిపించి అలా చేసుకున్నాను అనమాట
ఎక్కువ అంటే వెంక స్వామిని సాటర్డే లో స్లీపర్స్ అట్లా ఏం యూస్ చేయను కానీ ఉ వెేంకటేశ్వర స్వామి ఆ వేస్ అవును అంటే మామూలుగా వెంకటేశ్వర స్వామినీ కూడా అంతే అవును స మ్మార్ కూడా అంతే ఒకే ఎయి నుంచి అలానే ఉన్న మా అబ్బాయి పుట్టినప్పటి నుంచి అవును మా అబ్బాయి పుట్టినప్పటి నుంచి ఎయిట్ ఇయర్స్ నుంచి అలానే ఉన్న
ఓకే ఓకే
హు
హు
మామూలుగా అంటే ఎక్కువ ఏ టెంపుల్ కి వెళ్తారు మీరు మీరు
మేము ఎక్కువగా అంటే ఇంటికి దగ్గర్లో శివాలయం ఉన్నాది. అమ్మవారు ఉన్నారు. నా అప్పుడప్పుడు విజిట్ చేస్త వస్తూ ఉంటాము. శుక్రవారం అప్పుడు అమ్మవారు సోమవారం అయితే ఇగ శివుడు దగ్గరలో బాబా గుడి లేదు కాదా ఏ ఎక్కడైనా ఇంకా టౌన్ కి ఏళ్ళాలి
ఉ అంటే ఇక్కడెక్కడ దగ్గరలో లేదు
ఆ దగ్గరలో ఎక్కడా లేదు బట్ సో ఈ ఏరియాలో ఎక్కడ నా కింద ఉందేమో నాకైతే తెలీదు నేను ఎప్పుతే ఎప్పుడు వెళ్ళలేదు దగ్గర్లో ఇక్కడ అమ్మవార్లు ఉండరు వినాయకునీ గుడి అమ్మవారీ గుడి ఓం శక్తి అమ్మవారు మాలలు ఓం శత్తి మాాలలు ఏస్తార్ కదా అప్పుడు చాలా బాగా ఫేమస్గా ఆ బాగా చేస్తారు. ఇక్కడ ప్రతి రోజు అన్నదానాలు పూజలు
హ్
అన్ని చేస్తారు ఇక్కడ ఓం శక్తి
మాలలో ఉన్నాన్నీ రోజులు
క పెద్దలు కూడా చెప్తారు ఇక్కడ రామ్ రామాయణం భారతం అవి త్రీ డేస్ అట్లా మా కతంటా చెప్పేసి కొని మళ్ళ అగ్ని అగ్ని దొక్కేది కూడా ఉంటుంది న్నమాట
ఓ ఓకే అంటే ఎవరనా మొక్కున్న వల్ళ మామలుగా కంటిన్యూగా చేస్తాంటారా
అలా అని ఏం లేదు మామూలుగా ఇప్పుడు ఓంశక్తి మాలేసుకోంటారు కదా అ వాళ్ళ డు నెక్స్ట్ నార్మల్ గా ఉండే వాళ్ళు భక్తితో ఉండే వాళ్ళు ఎవరైనా చేయొచ్చు అనుకుంటాను నాకైతే తెలియదు దాని గురించి పెద్దగా ఐడియా లేదు
అవు అంటే మీరేం మాల వేయరా
నేన ఎప్పుడుూ వేలేదక్క ంత వరకు నాకు వెయ్యాలనుంది కానీ ఓంశక్తి అమ్మవారు ఎప్పుడుేప్పుంటారు చూద్దా అంతా అమ్మ దయ ఆహాహా హమ్
రేపు మార్నింగ్ ఈ రోజ అంటే డే ఖర్చు యింది కదా రేపు మార్నింగ్ ఏమ టిఫిన్ కు ముందుగానే ప్రిపరేషన్స్ ఏమన్నా ఉందా
ఆ ప్రిపరేషన్ అంతా ఏం ముందు ప్లాన్ చేసుకుంటే తల బద్ బ బుర్ర బద్దల అయిపోతుంది అట్లంతా ఏం నిద్రలేసినమా ఫస్ట్ కాఫీ తాయనమా ఆ తర్వాత ఏమంవాంటా చ్యాలి ఏమి అనే దాని మీద ఆలోచించుంది ఫస్ట్ అన్నం పెట్టేస్తాను
హమ్
ఫడ్జ్ ఓపెన్ చేసి ఏ చేయాల అనిపిస్తుంది చేస్తాం ప్లాను ప్రిపరేషన్ అనంత ఏం లేదు
ఓకేఓకే అంటే కొంతమంది ఎట్లంటే ముందుగా అంటే ఇది ఇది చెయ్యాలి ఇది చేస్తే తొందరగా అయిపోతుంది అదో ఉప్మా చేస్తే తొందరగై పోతుంది టమోటా రైస్ చేస్తే తొందరగాయిపో
ఉప్మా మా ఓల్ అసలు తిననే తినరు అక్క ఇడ్లీ దోశ మ్యాగి ఉ ఉ ఉ ఉప్మా తిన్రు ఉప్మా దినరు సేమ్య దినరు ఉ
ఆ మా మా పిల్లలకై ఏ సాంబారు దోసి ట్వంటీ అంటే మార్నింగ్ అదే పెట్టు ఆ ఆఫ్టర్నూన్ అదే పెట్టు ఈవినింగ్ అదే పెట్టు హ్యాపీగా తినేస్తారు రైస్ అంటేనే వాళ్ళకి ఆ దో దోసి సాంబార్ నూడిల్స్ రేట్ చేసేది అసలు చే చేసేది లేదు దో సి సాంబార్ ఇ ఎక్కువ ఇష్టపడతా అంటారు నేను మాత్రం ఇంక పొద్దున్నే ఇంక టైం అయిపోతుంది కాబట్టి ఎక్కువ రైస్ ఏదన్న టమటా రైస్ గానీ నార్మల్ రైస్ సాంబార్ గానీ ఆ అవునా అవును కొంచెం ఒక ఆ ఇరవై నిమిషాలు పడుతది స్కూల్ దగ్గరకి కేళ్ళడానికి ఒక మధ్యాహ్నం టైం ఎండగా ఉం పట్టతుకదా వాళ్ని తీసుకురావాలన్నా ఎండ్లో తీసు కొని రావాలి లేదంటే నేము వెళ్లాలన్నా ఎండలో వెళ్ళాలి అందుకని ఇంకా ఆటో ఇంటి దగ్గరకి వచ్చేస్తుందని నీ
ఉ ఉ
మార్నింగే ఇచ్చి పంపిచి కొంచెం అర్లీగా లేస్తాను మార్నింగే ఇంగా చేసి పనిపించేసి ఇంగ టైమ్ లేని రోజైతే ఏదన్న టిఫన్ తెచ్చి పెట్టేసి ఇంకా మధ్యాహ్నంగా చేసుకొని పోయిస్తాను